హలో
ఏం చేస్తునావ్ రా
ఏం లేదు రా అట్టిగా నే ఉన్నాను నువ్ ఏం చేస్తున్నవ్
ఏం లేదు ఇప్పుడే ఏమంటారు ిగట్ల కాగి ఇష్టట్లున్నా కేజ
ఉహ ఏం చేస్తున్నా్ ఫోన్ యూజ్ చేస్తున్నావా
అయ్యా అందుకోసంగా అంత తొందరగా లిఫ్ట్ చేసింది
హ్మ్మ్
లేకుంటే ఇంకొక గంట అయ్యేది నేను లిఫ్ట్ చేసేసరికి ఈ మధ్యలో బాగా అడిక్ట్ అయి్యనరా ఫోన్ కి ఘోరంగా త అవాయిడ్ చేసినా కావట్లేదు అది
నేను కూడా నా నాకు కూడా ఇంట్లో ఉంటిటికి ఖాళీగానే ఉంటా కదా నేను గూడ మార్నింగ్ ఇ ఇంట్లో వర్క్ ఉంటుంది కదా వర్క్ చేసుకుంటా టిఫిన్ చేస్తాం ఇక మమ్మీ వాళ్ళు డాడీ అందరు డ్యూటీకి వెళ్ళిపోతారు కదా రపం చూ అంట కాసపు టీవీ చూస్తాం మళ్ళీ ఫోన్ చూస్తా టీవీ చూస్తాం
నుో అయినా ఫోను టీవ ఫోను టీవీ మల్టిపుల్ చేస్తున్నాను నేను ఒకటే ఫోను ఫోను ఫోను వెళ్తున్నా అదే ఇన్స్టాలో ఒక అరికెలు వస్తాయి కదా మొబైల్ చూస్తుంది ఏ ఇన్స్టా ఊరు కొడుతుంది అని పక్కన పెడితే మళ్ళీ ఏద ఆప్షన్ లేదు అని మళ్ళీ తీసి ఇన్స్టానే చూస్తారు కదా అట్లుంది నా పరిస్థితి రియల్గా ఎక్స్పీరియన్స్ అయితున్నా నేను వాటికి హ్మ్మ్ ఇంట్లో వర్క్ కూడా నువ్వే చేస్తున్నావా
వర్క్ చేస్తాం చేయాలి కాదా చిన్న చిన్న పనులు చిన్న చిన్న పనులు ఉంటాయి కాబట్టి చేయాలి
ఆ నాకు ఆ చిన్న పనులు కూడా రావు
అ
పను రౌడీలా తయారవుతాను ముందు ఫ్యూచర్ లో నీకుందిరా నీకుంది అన్నట్టుంటాను నా సిచ్యువేషన్
హిల్స్ అయితే ఫుల్ అది చూసి చూసి చూసి అదే వస్తామో నీకు
రిపీట ఇలో జ
ఇంకా క్రికెట్ చూస్తాను
చూసా జస్ట్ వరల్డ్ కప్ టీ ట్వంటీ ఇంకా ఐపీఎల్స్ ఇన్స్టా లో రీల్స్ వస్తాయి కదా అద ఆ పాకిస్తాన్ లో కూడా ఐపీఎల్స్ ఉంటాయి కదా అది కూడా చూస్తా అదే పీకేఎస్ంట
ఐపిఎల్
ఐపిఎల్ చూస్తాయి ఓ మార్ చూడకుంటాం ఇట్లా కాకపోతే నా దరిద్రం ఏంటంటే ఒక్కొక్క టీమ్ లో ఒక్కొక్కడు ఉంటాడు నా ఫేవరెట్ ఆ రోజుగా ఏటింగ్ మారితే దాంట్లో ఎవరు కొంచెం బెస్ట్ నాకు నచ్చితే ఓకే వీళ్ళు విన్ అవ్వాలి ఆల్మోస్ట్ అయితే రోహిత్ శర్మ ఎంఐ అది ఫిక్స్ వాళ్ళు ఆడకుండా వేరే వాళ్ళు ఉంటారు కదా ఇక వేరే టీమ్స్ ఆడతారు కదా నెక్స్ట్ డే అట్లా ఏమైనా ఇక అప్పుడు ఆ టీమ్స్ నిటి
సన్రాజర్స్ హైదరాబదు కల్కాత్త
ఆ నేను తండ్రదస్ సైడ్ వెళ్ళాను కలకత్తా అంటే ఇష్టం రాజస్థాన్ అంటే ఇష్టమా ఇంకా ఆల్మోస్ట్ ఈ రెండు
చెన్నై సూవర్ కింగ్స్
చి అంటాలే ఇర త ఆ రెండు అస్సలుని చోవి అస్సలు అంటే అస్సలు నచ్చోవి ఆ వాళ్ళు నచ్చరు వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళు నచ్చరు పెద్ద కథ ఉంటది వాళ్ళది
ఏ ఎన్ని ఇయర్స్ నుంచి లాస్ట్ ఇయరే కదా ఆర్సిబీకి కప్ వచ్చింది
వచ్చింది అయినా నాకు ఫస్ట్ కా నుంచి డౌటే కొట్టింది వాడికి ఎయిటీన్త్ ఇయర్ ఎయిటీన్త్ ఇయర్ అంటే వాడు ఏదో ప్లాన్ చేసిండు పెద్ద ప్లానే అనుకున్నా లాస్ట్ కి అదే వచ్చింది
ఎయిటీన్ సీజన్ ఎయిటీన్ ఎయిటీన్ సీజస్ ఎయిటీన్ సీసన్ లో ఫస్ట్ టైమా చ్చింది అది టీం బానే టీం బానే ఉంటది కానీ ఔ ఆఉండే ఫ్యాన్స్ ఉంటరు కదా వాళ్ళు ే ఇన్స్టాలో చేసేది ఆ ఎస్ఎల్ నచ్చేదు
ఎక్కువైతాయి వాళ్ళకి అవి ఊ సంజూ సమ్సన్ బ్యాటింగ్ ఇష్టము
ఉమ్ ఇప్పుడు సంజూ ఇప్పుడు సంజు చెన్నై సూపర్ కింగ్స్ లో నే కదా
కాగపోతే అదే భయం ఐతాంది మీనింగ్ కా లీస్ట్ వచ్చింది కూడా చూడలేదు ఆల్మోస్ట్ కాకపోతే ఈ వైరల్ న్యూస్ చూసినా ఏంటంటే ఇది కావ్యమోరానా ఎస్ ఆర్ హెచ్ టీం వాళ్ళు పాకిస్తాన్ ప్లేయర్ ని కొన్నారని వామ్మో బ్యాండు చేయడం అన్ తా ఏమేమో అంటా అనన్య పనేమో సిమ్ తీసి పడేసింది ముక్కలు చేసి తన బిజినెస్ తనేది కదా అది అట్లా అనుకుంటే ఎట్లా అట్లాంటప్పుడు వేలం పాటలోనే పెట్టదు అసలు ఆ ప్లేయర్ ని టూ బి ఫ్రాంక్ అప్పుడు తీసుకోరు కదా ఏ టీం కూడా తీసుకోదు అప్పుడు ఆ టీం అనే కాదు కదా
కానీ నేను సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళు కూడా చాలా బాగా ఆడుతారు
వాళ్ళు విల్ వాళ్ళు ఎప్పుడు ఆడతారో ఎప్పుడు ఆడదో తెల్వదు కాకపోతే లాస్ట్ కు ఆ వెళ్ళేటప్పుడు ఉంటాయి కదా వన్ మినిట్ టాను నేను చెప్తాను నేను చెప్తా వెళ్ళేటప్పుడు ఆ టాప్ ఫోర్ ఉంటాయి కదా క్వాలిఫి కేషస్ అయ్ సో వాళ్ళు లాస్ త్ ప్లేస్ లుంటారు వాళ్ది ఏ టైం వెళ్ళినా వాళ్ళతో పాటు ఇంకొక టీం ని తీస్ కెళ్తారు ఇదైతే పక్కా ఎవ్రీ సీజన్ లో జరుగుతది ఇదైతే వాళ్ళు వెళ్ళడమే కాకుండా వాళ్ళతో పాటూ తీసుకెళ్తారు వాళ్ళు
కానీ నాకైతే ఆ కా ప్యాట్ కమ్మీస్ కెప్టెన్సీ బా నచ్చుతది
నాకు కే కే ఆర్ ఇప్పుడు టూ థౌసండ్ ఎయిటీన్ ఆ ఎప్పుడో మోర్గన్ చేసిండు కదా అప్ప అప్ప అప్ప ఏం క్యాప్టెన్సీ అసలు అది కే కే ఆర్ కి లాస్ట్ మూమెంట్ లో పోయింది వాళ్ళకి అసలు ఎంత బాగా అన్పిచ్చలేదు బాపా ఒక్కొక్క బాల్ కి ఒక్కొక్క బాల్ కొచ్చి చెప్తాడు ఇట్లా చేయ్ ఇట్లా చెయ్ ఇట్ల చేయ్ అట్లా చెయ్ బా హైలైట్ తోపు
ఫుట్బాల్ చేస్తావా మరి
ఏంటది
ఫుట్బల్ చూస్తావా
హు చూడానికి కాకపోతే దాంట్లో, ఇద్దర్ నేమ్స్ ఏమో తెలుసు ఆ ఒకళ్ళమో రోనాల్డ్ ఇంక్ క్కడు ఆ మెస్సీ మోన్ మా ఇండియా వచ్చిండు కదా రీసెంట్ గానా ఎప్పుడో వచ్చిండు కాకపోతే ఎప్పుడు వచ్చినప్పుడు చెన్నై లోన బెంగళూరులోనూ, రెండు ఒకటేనా అక్కడ తీసుకోవడం రిసీవ్ చేసుకోవడం బాగా చేసుకోలే అదొక్కటి మైనస్ పాయింట్ ముంబై లో ఇక్కడ హైదరాబాద్ లో బా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళది ఇక ఆర్ సి బి కప్పు వచ్చిందా అంటే ఎన్ని ప్రాణాలు పోయినాయో అప్పుడు ఆఫ్టర్ దాట్ అనుకున్నా ఎందుకైనా వచ్చింది రా ఈ కప్పు అనుకున్నారు ఉత్సాహం ఆగక వాళ్ళకి
అవును కొంచెం లైట్ గా సైడు దీయండి
హడ్దమయ్యింది ఐ థింక్ విరాట్ కోహ్లీ ఇక్కడ ఉండల్లేడేమో
ఉమ్ లండన్ లో ఉంటున్నాడు
మ్మ్ హు మొన్న ఎవరిది కుల్దిీ ఇది మ్యారేజ్ అయింది కదా
అవును
ఇంకా ఎవరితో ఎంగేజ్మెంట్ అయింది వాళ్ ది
ఎవరిది
ఎవర్ తో అయింది సంథింగ్ సం వన్ రృద్విషా ఎస్ కావోతే బా హ్యాండిల్ చేత్తండు వాళ్ వోల్ల భయి ఇ లోనే వోల్ మ ద్ ధష్ని మొన్న ఆఫ్టర్ ఇండియా కప్ గెలిచిన తర్వాతకి, నేన్ ఈషాన్ కిషన్ వల్ల ఏమంటరు గర్ల్ ఫ్రెండ్ చూసినా, అప్పుడు రీవిల్ చేసిండు బాబా ఉమ్ హిన్
కబడ్డీ కూడా చూస్తావా
దాంట్లో ఎంత నాకు జీరో నాలెడ్జ్ లీవ్, ఏ టీం ఎక్కడ ఉంది, ఎవరు ఆడుతున్నారో కూడా తెలివద్ నాకు
ఆ అది కూడా స్టార్ స్పోర్ట్స్ లనే వస్తది
ఈ పిచ్చి చాల్ నాకు ఆ పిచ్చి వద్దిగా
క్రికెట్ ఆల్మోస్ట్ అందరూ చూస్తరు
మన ఇండియాలోనే ఎక్కువ చూస్తరు ఇంగ్లాండ్ లో స్టార్ట్ అయినది ఇంకేంటి ఇంకేం చూస్తారు మీరు
నేను అది చూస్తా ఎక్కువ మళ్ళీ ఇప్పుడు ప్రసెంట్ అయితే స్ప్లిట్స్ విిల్లా అది చూస్తున్నా
అ అంటే
రెచ్విల్లా అది ఎం టీ వీల్ స్తది కదా అది ఒక ఉన్నద్
అంటే నాకు రీసెంట్ గా ఇన్స్ లో ఆ రిల్స్ వస్తున్నాయి ఏంటిది ఆ నాట్ ఆల్ మెన్స్ బట్ ఆల్వేస్ మిన్స్ అంట అట్లాంటి రీల్స్ వస్తున్నాయి
అది ఆ చోలు ఏమిందంటే స్పిచివిలా అనేది కొంతమంది సింగిల్ గర్ల్స్ సింగిల్ బాయ్స్ ఉంటారు కదా వాళ్ళు వస్తే అది ఒక డేటింగ్ ది అంటే కపుల్స్ అవుతారు సింగిల్ సి సింగిల్ సింగిల్ సింగిల్ సింగిల్ వచ్చి మెంగలి షో అది అయితే ఆ ట్లా వచ్చి వాళ్ళు కపుల్స్ అయితరు అట్లా త్రీ మంత్స్ నుంచి షో వస్తుంది అతన్ లో న్ ఇద్దరు కపుల్స్ వాళ్ళు కపుల్స్ లాగా అయితారు మ్యాచ్ అయితారు అదే తను రింగల్ రింగ్ల్ ఒక అబ్బాయి ఉన్నాడు
అవును కర్లీ
కర్లి హేర్ ఆ తను అంటే తను ఒక ఆకాంక్షతోని మ్యాచ్ అవుతాడు మ్యాచ్ అయ్యిన తర్వాత వాళ్ళు ఇద్దరి ఇది బా హైప్ వెళ్తుంది ఆ షో ద్వారా వాళ్ళు చాలా రీచ్ వస్తాది వాళ్ళకి మంచి పాజిటివ్ వే లో వాళ్ళది అంటే ఇట్లా టాస్క్లు గెలిచి లాస్ట్ కు ఎక్కువ టాస్క్ గెలిచిన వాళ్ళు విన్నర్ కప్పులు అట్లా అది షో అది తను ఏం చేసిందంటే మొత్తం ఇలా అంటే అంటే ఎనిమిది రోజుల నుంచి ట్రావెల్ అయ్యిండు బాగా
మ్మ్
కానీ ఇప్పుడు రీసెంట్గా ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ తన ఎక్స్ ఉంటుంది కదా
కర్లీ హెర్ వాళ్ళ ఎక్స్ కదా తను
ఆ తను ఆ షోక్ వచ్చింది
మ్మ్ హు
అయితే అప్పటి నుంచి ఇగా తనకి హెయిట్ స్టార్ట్ అయింది అంటే ఫస్ట్ తనకు ఏదో క్లారిటీ ఇవ్వాలి కదా ఇట్లా ఫ్యూచర్ అంటే నాకు ఇట్లా పాస్ట్ లో ఇట్లా ఉంది అని చెప్పాలి కదా తనది
అవునవును
కానీ తన ఇప్పటి వరకు ఆకాంక్షన్ అమ్మాయికి తనకి ఏం లేవంట పాస్ట్ లో ఏ
అవును చెప్పింది ఏంటి రీస్ రీసెంట్ గా ఒక వీడియో లో చెప్పింది నా లైఫ్ ఫ్లో ఇదే ఫస్ట్ టైం నేను ఒక అబ్బాయి గురించి ఏడుస్తున్నా అని
తనకు అదే హార్ట్ బ్రేక్ అంటే, తను బాగా కనెక్ట్ అయిపోయింది ఇక మొత్తం ఫుల్ అడిక్ట్ అయిపోయింది తనకి అదిషోనే ఆందులో ఒక హౌస్ లా ఉంటది అందులోనే ఉండాలిగా ఆ షో అయిపోయే వర క కప్పుల్స్ లాగా వాటికి టాస్క్లు ఉంటాయి, అట్లా చేయాలి లాస్ట్కి గెలిచిన ఒక్కొక్క కప్పుడు గెలుుస్తారు ఇక
ఆ కర్లి హెయిర్ అబ్బాయి